ఆ అదేదో ఛార్జింగ్ పెట్టు అన్నావ్ కదా పోయావ
మేము బజారుకు పోయరాళ్ళ ప చాలా పడింది, కుక్క పిల్లలు పట్టకు రావల్ల ఆ
కుక్క పిల్లలు తెచ్చుకుంటున్నారా
ఓ కుక్క పిల్లకి బిస్కెట్లు తేవాలా దానికి అన్నిీ కావాలా ఫైడ్
బిస్కెట్ లా
ఆ దాని పేడిగా పేడిగ్రేడా పేడి గ్రేడా అది దేవాల
అవునా
హూ
నుతచ్చ తినలేద్ అది
బజారు ఓ.. యీ కూరగాయల్ తీసుకురావల్లా
కాల్ల్లో ఉన్నా తర్వాత చూసి తెచ్చిస్తా
కూరగాయల్ తీస్ కోని మళ్ళా షాపింగ్ చేసుకొని
నాకు ఎగ్జామ్ప్ ఉంటాయో లేదో నాక్ తెలీదు హలో
హ్మ్ హలో
హలో హలో పెడిగ్రీ పెడిగ్రీ చిన్న కుక్కపిల తీసుకుంటవా పెద్దదానికి తీసుకుంటావా
అదే కొల్లకు అద్ద కొక్క
అవునా మరి నిన్న షాపింగ్ ఏమైంది ఏం కొన్నావు
షాపింగ్ అట్టే తీసుకొని షాపింగ్ బట్టలు తీసుకొని రావాల్
అంటే నిేన్న పోలేదా
నిన్న బోలా సిన్నా కుక్కా సేత కొట్టే
ఏం చేసింది
ఆ చేత్కుకుక్క కొరికిది లేక తిరిగి తిరిగి వచ్చేసినాం
ఏంటిేంటి
అందుకు ఇంగో చిన్న కుక్క పిల్చుకొని పోయి తీసుకొని రావాల
ఆ
అ
మరి నీ శిన్న కుక్క కి బట్ ట్టలు తీసుకుంటావా
మా చిన్న కూతురా పూడు బాటలేం తీసుకోవట్లే
ఏ
ఆహా మా చిన్న కొతుకు చెడీసి తగిలించి పంపించస్త
ఎవరు పక్కన అంతగా నవ్వుతున్నారు నవ్వుకని చెప్పండి
అ అ నేను చెడీ ఈయాలన డ్రస్ ఈయాలన చేపు
వా మరి డ్రెస్ కొను ఏ డ్రెస్ కొను డ్రెస్సు
బసు బ సస బలంట వర్క అయితాద
హ్మ్ ఆ హా
ఏవో టుమచ్
పాలన తెలియదు నైనాథర్టీ ఎయిట్
నువెంచస్తానవ్ క్లాస్ లో గడిదలుగస్తానర
అది ఈరోజు కాలేజ్ కేళ్ళలేదు
చెందుకు
వెళ్ళాలని లేదు కాబట్టి
పస్ ర ప్రక సెడ్డినే దొడుకు అత్తయితే
నాకు కాలేజ్కి వెళ్ళాలని లేదు కాబ టి వెళ్ళలేదు అలా హాస్టల్లో తొంకున్నా
హ్మ్ బానే తొంకున్నావ్ ఎప్పుడు తొంకోడమే సదువుకొనేది ఏం లా
ఏ నువ్వు చదువుకున్నావా నువ్వు చదువుకోట్లేదుగా
నేను చదువుకోలేదు
ఆ
గద అదే ముసలోళ్ళుఅయినిచ్చే
చదువుకోవల్ల అనుకుంటే ఏ ఏజ్ లో ఐనా చదువుకో కుంటారు
ఓ బానే చదుకుంటానే
ఆ సదువుకో సదువుకో
తిద్ధారా
తిన్నా ఒకటి
ఎం తిన్నావ్ ఏంటి
అదయాదో బయట పెట్టిండ మా అమ్మయ్య తిన్నాం
ఆహా
ఓ సరేనా
సర్లే పోయి షాపింగ్ చేసుకోండి బాయ్
ఓ